హాయండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదం న నిను నేను అప్ స్టేట్స్ వచ్చానండి ఇందాక కాని పైకి వచ్చాను
ఏంటండి ఏంటండి వినపడలేదు
ఇందాకనే పైకి వచ్చానండి వాషింగ్ మెషిన్స్ ఉంటే అక్కడికి వచ్చానండి సౌండ్స్ వస్తుంటే రూమ్ లో
ఓకే
ఇంకా మీతో మాట్లాడదామని పైకొచ్చానండి
మ్ హు
ఇంకేంటండి
చెప్పలాండి మీరే ఆ హ్మ్ ఓకే మీరు ఆ ఏ యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తారంండి
నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండి మక్స్ ఇన్స్టాగ్రామ్ యు సారీ యు టుబ్ యూస్ యూస్ చేస్తానండి ఫుడ్ వీడియోస్ కోసం
ఓకే మీరు ఒక్ నేను వచ్చేసి నేను అన్ని యూస్ చేస్తాను. నేను స్నాప్ యూస్ చేస్తాను. తర్వాత ఇంస్టా ఎక్కువ ఇంస్టా యూస్ చేస్తారు. తర్వాత యూట్యూబ్ చు యూస్ చేస్తాను. తరత స్నాప్ ఎక్కువ యూ చెప్పు మీరు మీరు స్నాప్ యూస్ చేస్త్ స్తార అండి
లేదండి ఒకప్పుడు యూస్ చేశా చేసేదాన్ని బట్ ఇప్పుడు లేదండి
హు ఇప్పుడు స్నాప్ వచ్చాక ప్రతి ఒక్కరికి అప్డేట్స్ ఇంగా చెప్ ప్పాల్సిన అవసరం లేదండి స్నాప్ ద్వారా అప్డేట్స్ వెళ్ళిపోతా ఉంటాయి అందరికి
అవునండి నిజమే అండి
ఆ, ఇక్కడున్నాను. ఇది తింటున్నాను, ఏం చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని అన్ని స్నాపులు పెట్టి పంపించచ్చు
అవునండి, మనకు తెలియని వాళ్ళవి గూడా. అవును, వీళ్ళు ఇది వర్క్ చేస్తున్నారా అనేసి తెలుసుకోగలం అండి స్నాప్ అయితే తే
లే వర్క్ చేస్తున్నారు ఎక్కడున్నారు ట్లన్న అప్డేట్ వస్తుంటది అనమాట స్నాప్ల ద్వారా
అవునండి
హు మీ లైఫ్ లో ఏమైనా ఆహ్ హ్యాపీ మూమెంట్ మూమెంట్స్ ఉన్నాయా
హ్యాపీ మూమెంట్సా అండి
హు
నా లైఫ్లో హ్యా పీ మూమెంట్స్ అంటే ఏం లేవండి ఆ జాబ్ వస్తే అదొక హ్యాపీ మూమెంట్ అవుతుంది
జాబ్లు మావన్నీ మామూలే లేండి. ఆ జాబ్స్ కాకోకోకున్నా ఇది ఇది ఇలాగే ఉండిపోతే బాగుంటాది ఇది ఇయ ఇలాగే ఉండిపోతే బాంటది అని అలా
ఆమ్ అలా అయితే ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా సరే మనం ఆ ఆ డిస్కస్ చేసుకొని గ్రూప్ డిస్కషన్ పెడతాం కదండి ఆ అంటే చిల్ చిల్ మూడ్లా ఎప్ ఎప్పుడు ఇలానే ఉంటే బావుంటుంది కదా అన్నట్ టు ఉంటుంద్ అన్పిస్తుందండి నాకు
రీసెంటుగా ఆ నా ఓక్ మూమెంట్ జరిగిందండి ఏంటంటే ఫుల్ వర్షం పడుతుందా అది బక్రీద్ రోజనుకుంటా.
ఆ
ఆ ఫుల్లు వర్షం పడ్తుంది ఆ ఏయ్ బైకొచ్ చూసాం అంటే మేం చిన్న నాన్ ఐటి వర్క్ చేస్తున్నాను బైటకొచ్చాము బైటకొచ్చి చూస్తేనే ఫుల్లు వర్ష్ వర్షం పడుతుంది రోడ్లన్నీ పిల్లల్ బస్ స్టాండ్ కెళ్ళడానికి కూడా లేదు చాలా వర్షం పడుతుంది. ఎలా బైలాగి ఎందుకు పోతానేమో అననుకున్నామా ఇంకా మా ఫ్రెండు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తమిల్ అమ్మాయి ఆ అమ్మాయి వల్ల ఆ అమ్మాయి వాళ్ళ బ్రదరు అమ్మాయిని పికప్ చేసుకోడానికి వచ్చారు అది మీకు తెలుసా అండి వ్యాన్స్ ఉంటాయి చూడండి మిల్క్ వ్యాన్స్ ఆ వెనకల్ పక్ కళ్ళంతా క్లోజ్ లో ఉంటుంది ముందర పక్కల మాత్రమే ఆ డైవర్సిటీ వెన కలంతా డబ్బా షేప్ లో ఉంది క్లోజ్ లో ఉంటయి మిల్
అవునవునండి చూసానండి
ఆ వాను చిన్నదన్మాట అ ఆ వ్యాన్ నోసుకుని వాళ్ళ బ్రదర్ వచ్చాడన్మాట. ఆ అమ్మాయ్ ఎక్కింది ఇంగ వర్షం పడుతుంది కదా మీరు కూడదండి ఆయన్ని అంటే సరేలే ఇంగ స్టాప్ వర్కు దిగుదామని ఎక్కాం నేను అమ్మాయ్ నా పక్ తను గుచ్చే వాళ్ళ బ్రదరు ఆబ్ర ఆ ఆమ్ ఆ ఆ పాపను పక్కన కూర్చునింది ఆ పాప్ పక్క నేను కూర్చున్న నా పక్కన్ నా ఫ్రెండ్ ఇంకొకమ్మయ్ నే ఆ అమ్మాయి అ నా మీద కూర్చునుంది ప్లేస్ సరిపోదు కదా దాంట్లో ఫుల్లు వస్ సుం పడుతుంది అసలు ఈ డో రోడ్లు కనిపించడం లేదు అవన్ ఆ మిర్రర్ ఉంటుంది కదా మిర్ర రంతా ఫాగ్ తో నిండి పొయ్యింది
అయ్యయ్యో అప్ ఏం చేసారండి మరి
ఆ అన్న ఏమో అ బట్టతో తూడుస్తున్నాడు అది అదేమో వస్తానే ఉంది ఫుల్ వర్షం పడుతుంది రోడ్స్ కూడా కనిపించలేదు తెలుసా అంత వర్షం పడింది అది బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ దగ్గర స్టాప్ ఉంటే మేము అక్కడక్కడ దిగి అక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాలి అన్న లేదు మీరు వ వర్షం పడుతుంది కదా ఎలా నచ్చుకుంట వెళ్తారు ఆ డైరెక్ట్ పి జీ దగ్గరే డ్రాప్ చేస్తానని అ అన్నా అన్నారా సరే వెళ్తాం అని బిగ్ చెక్కమ్ బ్రిడ్జి ముందు నుంచి వెళ్ళింటే మాకు మా స్టాప్ ని దాటేసి క్రాస్ అయ్ క్రాస్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోయాము అన్నమాట త్త
అయ్యయ్యో
అంటే మరి యో ఏరియా మా ఏరియా దాటేసి వేరే ఏరియాకి వెళ్ళిపోయాం
ఓకే
అక్కడి నుంచి వెళ్ళి మళ్ళా యూటన్ తీసుకొని మళ్ళా యూటన్ నుంచి వచ్చి చాలా బాగుండే నీకు ఈ మూవీ తెలుసా జయం
ఆ అవునవునండి
జయం మూవీ తెలుసా అండి ఆ నీ నీ ఇన్ని ఆ మూవీ సాంగ్స్ పెట్టాడు ఇలా అన్నా తమిళ్ తమిళ్ళన్స్ కదా వాళ్ళు లోమ్ తమిళ్ లో పెట్టాడనమాట సాంగ్స్ అసలు లేెకిి ఫుల్ వయి ఉండ మామ్ మా ఫ్రెండ్ అమ్మాయి ఆ అమ్మాయి ఫుల్ వైబ్ అనమాట డాన్స్ బాగా వేస్తది ఆ సాంగ్స్ నిమ్ సాంగ్ పర్ కంటే ఆ అమ్మాయి దా నా మీద కూర్చోయుంది నా మీద కూర్చొని ఊగుతుంది కి అవైబ్ కి ఆ సాంగ్స్ కి
చాలా బాగుంటాయిండి ఆ రైను
ఎవరు తెలియదు వాళ్ళు ఎవరు తెలియదు ఆఫీస్ లో పర్చమైన వాళ్ళు వాళ్ళ వ్యాన్ లో వేసుకేసి మొత్తం ఏరియా దాటేసి యూటన్స్ తీసుకొని
ఎవరైనా హెల్ప్ చేస్తారండి అలాగా
ఆ
పక్కన వాళ్ళు అయితే అసలు మీరెవరో మేము ఎవరో అన్నట్టు ఉంటారు.
ఊ
కానీ హెల్ప్ చేశారంటే చాలా గ్రేట్ అండి
చాలా గ్రేట్ అండి అంతే కాకోకున్న ఆ ఏది ఇక్కడ మా ఏరియా దగ్గరకి వచ్చేసందు చిన్నగా ఉంటుంద అన్నమాట. అది వ్యాన్ అనేది పట్ ట్టద్ అనమాట ఆ మేము ముండే పీ జి కిి బ్యాక్ సైడ్ అ దింపారు మమ్మల్ని ఆ బ్యాక్ సైడ్ నుంచి ఇంకా ఉంది పైకి వెళ్ళదు కదా అని చెప్పేసి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతం మీర్ వెళ్ళండి అని వాళ్ పంపించేసాం ఆ ఆపోజిట్ డైరెక్షన్ లో రైన్ వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్ లో విండ్ వస్తుంది వాటర్ ఫ్లో అనేది ఫుల్ లేస్తుంది నేను అమ్మాయి రెండు చేతులు పట్టుకొని మూవీస్ లో పరిగేతుతారు చూడండి
హ అవునవునండి ఆ
జయం మూవీలో సేమ్ జయం మూవీలో హీరోయిన్ హీరో హీరోయిన్ పరిగెత్తుతారు చూడండి అలా పరిగెత్తుకుంటూ వచ్చాం వర్షంలో
అయ్యో ఎప్పుడైనా సరే అలా ఉన్నప్పుడు చెట్టులు చెట్లు ఉంటాయి కదండి చెట్ల కింద నడుచ్చుకుంటూ రావద్దండి, ఎందుకంటే అవి ఎప్పుడు పడిపోతాయో కూడా తెలిదు.
అవునువును నిజమే
ఆ నేను కూడా బిర్యానీ తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాను బక్రీద్ రోజే నైట్ బిర్యా బిర్యాని షా షాప్ ఆపోజిట్ లోనే ఒక కోకనట్ చెట్టు ఉంది అనమాట అవి కొమ్మ పడిపొయ్ పోయింది ఎప్పుడ్ ఎట్లా పడిపోయిందో తెలీదు మాట్లాడుకుంటున్నాము సడన్ గా అట్లా పడిపోయింది అనమాట ఎవరు లేరు కాబట్టి సరిపోయింది మనుషులు
ఎవరి మీదైనా పడింటె అంతే అండి
అంతే అండి కొమ్మ పడింది కాబట్టి సరిపోయిందండి కోకోనట్ అవి ఫుల్ గా ఉండుంటాయి బాగున్నాయి స్ట్రాంగ్ గా వి తల మీద పడింటే అంతే ఇంకా
ఉ నిన్న కూడా అంతే అండి నిన్న ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుందా నడుచుకుంట వచ్చాము మేము ఇటుసైడ్ నుంచి వచ్చాము బజార్ లో నుంచి వచ్చాము ఎదురుంగా ఇంగ సందు మేము ఆ సందులోకి వెళ్ళాలినుకుంటే ఇక్కడ పెద్ద వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు అంతా కొమ్మలు విరిగిపోయి పడిపోయిందండి
అయ్య అవునా ఎప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా చూస్త తీసుకని రండి వెళ్ళండి పి జీ కి
అదే అండి వర్షము ఈ మధ్యన చాలా అయిపోయిందండి మార్నింగ్ అంతా ఎండు ఉంటుంది నైట్ అంతా వర్షం పడుతుంది ఫుల్ గాలి వస్తుంది
ఆ అండి
హుమ్
ఇంకా మీరి ఇంటికి వెళ్ళలేదా అండి
ఇంటికి ఈ మంత్ ఫస్ట్ లో వెళ్ళాం అనమాట తెలుసు కదా కార్మికుల దినోత్సవం అండి లేబర్స్ డే
అవున అవునండి
అప్పుడు వెళ్ళాం అనమాట ఇంక అప్పటి నుంచి ఇంకా ఇంటికిెళ్ళలేదు వేళలనుంది డేస్ లీవ్స్ లేవు కదా అందుకు వెళ్ళలేకపోతున్నాను.
అవున పర్మిషన్ ఇవ్వరా అండి.
పర్మిషన్ ఇస్తారు కానీ సిక్స్ మంత్స్ వరకు వీక్ ఆఫ్ లీవ్ అండి ఐ మీన్ లీవ్స్ అనేటివి లేదు మనం లీవ్ పెట్టుకుంటే మనకి అమౌంట్ అనేది కట్.
ఓకే.
అందుకని ఎందుకో చెప్పండి ఊరిక లీజ్ పెట్టుకొని అమౌంట్ కట్ చేసుకోవడం. ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు. కదాని.
అవునండి ఆ అమౌంట్ కూడా ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది అనమాట. త మనకి.
మనం ఎక్కడైనా బయట ఉన్నామంటే అమౌంట్ మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి కాదు వన్ రూపీ అయినా.
అవును నిజమేనండి. ఒక్కరిని అడగడం. అంటే మనం సంపాదించుకుంటే అది చాలా బాగుంటుందండి. ఇంట్లో వాళ్ళం అడగాలన్నా కూడా కష్టం గ ఉంటాది కదా.
నాది ఉండదండి. ఎంత దాపెట్టుకోవాలని చూసిన ఉండదు. అమౌంట్ చాలా ఏమంటారు వాటర్ వెళ్ళిపోయినట్టు త్రీ డేస్. ఉంటుందండి త్రీ డేస్.
ఒక కంపారిజన్ బాగుందండి ఆ. అట్లా రేట్లు ఎక్కువ ఉంటాయండి మనం ఉండే ప్లేసుని బట్టి.
హమ్ హమ్
హామ్
ఇంకేమండి ఇంకా ఏమన్నా విశేషాలు ఉన్నాయా.
ఇంకా అంటే. ఆహా ఇంకేం లేవండి ఫెస్టివల్స్ ఇంకా మీ ఫెస్టివల్స్ ఇంకేమి లేవా అండి మీరు క్రిస్టియన్స్ అని చెప్పారు కదా.
ఆహా రీసెంట్ గా అంటే ఈస్టర్ అయిపోయింది ఏప్రిల్ లో.
ఓకే.
ఏప్రిల్ మందిలో హిస్టర్ అయిపోయింది ఇక్కడే ఇంటికి వెళ్ళలేదు ఇక్కడే చెరిపేసుకున్నాం నేను మా బ్రదర్ చర్చ్ కీ వెళ్ళి
అవున.
పట్టం ఆహా.
ఆ ఓకే అండి నెక్స్ట్ కాల్లో మాట్లాడుకుందామ అండి.
బాయ్ అండి బాయ్.
ఆ బాయ్ అండి.
హాయ్.